హలో
హలో
ఆ తిన్నవామే
హ్మ్ తిన్న
ఏం చేస్తాన్నావ్ మీ పి
కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోండి ఏం వి పిల
దగ్గరే పెట్టుకున్నా.
ఆ ఇప్పుడు వినిపిస్త చెప్పు
స్ కట్ వచ్చింది
ఎప్పుడు
వాయిస్ బ్రేక్ అయితాంది నాకు వ వాయిస్ స్ బ్రేక్ అయితాందీ కొంచెం పక్కకు పోయి ఆడు కన్న. హలో హలో
హలో
హలో
వినిపిస్ తాందా మో మే హలో
ఆ ఇప్పుడు వినిపిస్తాన్ది చెప్పు. ఇప్పుడు ఇనిపిస్తాందే హాయ్
త ఉండు
ఆ ఎందే
మిద‌్ది పైకి వెళ్తున్నా ఉండు అంటే ఆ ఏమి ఎప్పుడు మీ పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉంటావా
ఆ పక్కనే కదా.
పక్కనే‌ంటనా
మ్మ్ మీరు మీ పిన్ని వాళ్ళు ఒస్తె ఈడ గూడ అంతే. అవును షెన్ల ఎన్నోచ్చింది అం తొచ‌్చిందా?
నాకు అసలు రాల.
ఉ, ఏం చేయలా ఇప్పుడు ఇప‌్పి చేసిన తింటునారు అం ఒకసారి ఓపెన్ జెసి చూడు వచ్చింది.
చూసా రాలేదు.
పైన షేన్ పాయింట్స్ లో చూడు, క్యాష్ లో కాదు.
వాలెట్ లో కాదా?
ఆహా వ్యాలెట్ లోనే పో చూడు దాంట్లో రెండు ఆప్షన్లు వచ్చింటాయి షేన్ పాయింట్స్, షేన్ క్యాష్. పాయింట్స్ లో చూడు జీరో అని చూపిస్తుంది ఆడ క్లిక్ చెయ‌్యి దాని హిస్టరీ క్లిక్ చెయ్, అప్పుడు నీకు తెలుస్తుంది ఎంత వచ్చింది అని. నాకు కూడా వైషు కాల్ చేసి చెప్పేదాక తెలీదు.
షైన్ వ‌్యాలెట్ ట్ల పోయి
ఆ తీ తీ అంటది. ఆ నార్మల్గా పోతావు కదా. టెన్ పాయింట్స్ లేదా
ఉందీ
ఆ మరి దాన‌్ని క్లిక్ చెయ‌్యి
జీరో అనే ఉంది
క్లిక్ చేస్తే ఏమొచ్చింది ఏమి రాలేదా?
షైన్ పాయింట్ బ్యాలెన్స్ జీరో అని ఉంది.
దాన్ని క్లిక్ చేసినా కూడా అదే చూపిస్థాందా?
ఆ
జీరోనే చూపిస్తుంది మే లోపలేకపోతే చూపిస్తుంది మనీ.
ఏదో నైన్ ఫార్టీ ఎయిట్ అని ఒకటి ఉంది, అది నేను షాపింగ్ చేసినద అనుకుంటా.
స్క్రీన్ షాట్ పెట్టు నాకు ఫస్ట్. చెప్తా
ఏం పేర్లు వాళ్ళవి?
పూజిత, ప్ర
వాళ్ళ అమొల్లు ఆటు తిన్నారా?
ఆహా, ఉంది మేం పడుకోమ్
ఆ
హ
నెన్ పెట్టా చూడు.
హ్మ్
లేదు నా దగ్గర అంతే ఉంది.
ఆ మళ్ళీ ఏంది ఫిఫ్టీ టూ రూపీస్ యూస్చేయలేదా నువ్వు ఎక్స్పైర్ అయిపోయింది.
ఆ రోజు అంతటికే బుక్ చేస్తారు ఫిఫ్టీ టూ కీ ఏమిలేదు కదా బుక్ చేసేకి
అయినా కొంచెం ఎక్స్ట్రా బుక్ చేసుకోండచ్చు కదా ఇప్పుడు దాని పైన ఏం పాయింట్ అట్లంతా ఏం లేదా పాయింట్స్ బ్యాలెన్స్యే కదా ఊహు ఓకే ఆయ ఇ
కొంతమందికి అసలు మనీనే రాలే శైన్ లో
అవును మా పిన్ని దాంట్లో కూడా డౌన్లోడ్ చేసిన ఈరోజు రాలా
నేను మా అమ్మద్ దాంట్లో చూసా మా తమ్ముని దాంట్లో చూసా నీలా దాంట్లో చూసా అందరికి జీరో బ్యాలెన్స్
ఊ కొన్ని రోజులు అయితే వాళ్ళ కూడా యాక్టివ్ అయితుందిలే
అవునా అందుకే నేను అట్లే పెట్టు
నేను కూడా అట్ అట్టె ఉన్నింది నాది కూడా
ఏం పన్లే
నాకాయ్ ఊ పొద్దున ఉంటుంది మళ్ళీ ఏమి ఉండదు. టెన్ రూపీ
ఫైవ్ ఫైవ్ సిక్స్ క అట్లా పోయి కసువు ఊడ్చేస్తా
హూ
ఉ ఏం తింటివే మధ్యాహ్నం
ఆ మునక్కాయ పులుసు తిన్నా
హ నువ్ చేసావా
ఆహా లేదు
హ
పొద్ధున మాత్రమే చేసా
మీ అమ్మ ఇంట్లోనే ఉందా
మా అమ్మ ఏం లేదు మా ఇంట్లో ఉంటుంది.
అదే మీ ఇంట్లోనే
ఆ ఉంది. హు క్యా
ఇంకా ఆర్డర్లు రాలా
వత్తాన్ ఏంటి వస్తాండాయి రోజు
ఆ జియో లో బుక్ చేసా గదా, అసలఅవి వే వరస్
నేను ఒక్కసారి కూడ నేను బుక్ చేయను
అ నేనూ జీన్స్ పెట్టానా. ఇంకొకసారి అండి నేను ఆన్లైన్ లో జీన్స్లే కొనే కొనను అన్నట్టు పోయింది అది, అంత దరిద్
వచ్చింది కద బాగా.
బాగ వచ్చింది కానీ, అదంత ఎట్ల అయితుందో ఏమో చూడాల్ల.
నువ్వు పోాల గదా, పోయ్యి ఏస్కోని చూడలే గదా?
అహ
ఉమ్
మింత్రాలో బానే వచ్చిద్దే, ఇంకా అవి రెండు రిటర్న్ పెట్టేేశాలే, తర్వాత ఇంకా ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసుకున్నా.
నాకు మింత్రాలో వచ్చిందంటే వరస్ట్ గ మొనోచ్చింది. వారస్ట్ కే వారస్ట్, ఫస్ట్ టైమ్ నా ఒక చైన్ బుక్ చేసా. ఒకట్ జూపిచ్చాడు దాన్లో తీసిలా. తెగిపోయింది. రిటర్న్ పెట్టసా.
హ్మ్ మా ఊర్ల ఆడర్ చేసుకుంటే పొయ్ తె తెచ్చుకుందామని ఇంటి బయటకి పోతే ఎంత వికా ఎంత ఇదిగా చూస్తారు తెలుసా ఎవరి పి పిల్లోడివి అన్నట్టు చూస్తాంటరు వాళ్ని ఏమాయ్ వాళ్ళు ఊరు మా ఊరోళ్ళు ఎవరు చేయరు ముసలవాళ్ళు, చూసుకుంటా ఉంటారు ఇట్ చ్చ వరుకు అది.
మా ఇంటి పక్కన గుడా చూస్తానే ఉంటద్
హ్మ్ నాకు ఆడర్లు తీసుకోవాలంటే భయమై తుంది, ఈ పాప ఏమో రోజ్ బట్టలు తీసుకుంటేనే ఉంటుందేమో అనుకోని అంటారు. నా తమ్మునివి ఒకసారి నావోకసారి ఒత్తనే ఉంటాయి.
డబ్బులు ఉన్నాలమ్మా బుక్ చేస్తాన్
ఆహా, జోగి దాంట్లో వచ్చింటే దాం ట్ల బుక్ చేశా, నా తమ్మునికి. చేయిన్ లో.
ఊ వచ్చింద జో
త్రీ ఫిఫ్టీ వచ్చింది అంతే.
ఏదో ఒకటి వచ్చిన్ ఉంది కదా
ఆ మీ వాళ్ళకి
అస్సలు రాలా
ఉ
దాంట్లో లేను కూడాలేను నేను ఎప్పుడో లాగోట్ చేసా
యోగికి బుగ్ చేయండి నా తమ్మున్కి బుగ్ జెతే నువ్ కొనుకొండి వచ్చి
నేను నైట్ డ్రెస్సులు బుక్ చేసాయి ఈసారీ ప్చ్ అంటే ఫ్రాక్స్ లాగా హాఫ్ వర్కు సమ్మర్స్ కి బాగుంటాయి అని
ఏది అవే టీషర్ట్లాగ వచ్చి జంప్ ఉన్ టైఅవ్యా
అవి కాదు ఫ్రాక్స్ లాగా ఉంటాయంటే పెడ్తున్నాజుడు
ఆ ష్కర్ట్ని ఒక సీరియల్ చూస్తా అంటే ఆ సీరియలో ఒక అమ్మాయి వేసుకనింది నాకు అప్పటి నుంచి నచ్చింది అందుకే అదవి స్కట్ బుక్ చేసుకున్నా
ఏను
ఇవా నువ్వు వేస్కోవు బోవు
నేన్నేస్తా రూమ్ లో ఏస్తా నైట్ డ్రెస్సులు వేస్తా కదా ఆ
లగ్గిన్ లేకుండా వేస్త్ తావా
అవును రూమ్ లోనే కదా వేస్తా బయటికి ఏడీకి వేస్తా రూమ్ లో ఉంటాయి ఎట్లన్నా కాని బయటకు రానంతే మళ్ళ ఎందుకే ఈరూమ్లా
ఆ తెచ్చుకోల కాలేజీకి
అఓ ఈనాలు బుక్ చేసా
ఏంటివి అన్ని ఇట్లాడివేనా
ఆహా పెట్నా చూడూమే
ప్లాజా కూడా బాగుంది ఎంతోచ్చినింది
సెవెన్ ఫిఫ్టీ
నాకు రానే రాలమే
సమ్మర్స్ కోసమే అవి బుక్ చేస్తాను నేను
ప్లాజా చాలా బాగుంది మే కలర్
హు అ దాంట్లో ఇంకో కలర్ అయితే లేదు కొందామంటే కూడా
దీంట్లో బట్టలు ఎతకడానికి బద్దకం నాకుశైన్లో ఉమ్మా టైం అయింది మోనికా చేస్తా హా మే టైం ఏంది చేస్తా ఉండు